హలో
నమస్కారమండి
మ్మ్ నమస్కారమండి ఎలా ఉన్నారండి
ఆ బాగున్నామండి మీరు
బాగున్నామండి ఇ తిన్నారా అండి
ఆ అండి మీరు తిన్నారా అండి
మ్మ్ తిన్నామండి
ఆ ఏం లేదండి అన్నం పప్పు తిన్నాం మీరు?
అవునండి మేము అన్నం గుత్తి వంకాయ అండి.
వాఅండి
మ్ ఇంకేంకండి.
చెప్పాలండి మీరే.
పప్ప ఎలా చేసుకుంటారండి మీరు?
ఏం లేదండి బ్యాలు తీసుకొని ఒక నాలుగైదు సార్లు కడుగుతామండి.
ఓకే
తర్వాత కడిగసాక ఒక గ్లాస్ బ్యాల్ కి రెండు టమోటాలు
మ్
నాలుగు ఒక రెండు ఒక పెద్ద ఆనియను
మ్
పదహైదు నుంచి ఇరవై చిన్న మిరపకాయలు.
అవునండి
ఆ తర్వాత ఆ చింతపండు కొంచెం ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల ఉప్పు ఒక స్పూన్ కారం కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ పోసి
ఓకే అవునా అండి
అవునండి
అటయితే మంచిగా ఉంటాదిలేండి పప్పు కదా
అవునండి బాగా మంచిగా వస్తుంది.
చింతపండు వేయరా అండి దాంట్లోకి మీరు
చెప్పాను కదండీ, చింత పండు కూడా
అవునా ఓకే ఓకే అండి
అవునండి
ఇంకేంటండి మరైతే
ఏం లేదండి మీకు వంటలు బాగా వచ్చాండి.
మ్ నేను వంటలు మంచిగా చేస్తాను అండి.
అండి
ఏమి వంటకావాలండి మీకి
నాకు మటన్ బిర్యానీ ఎలా చేయలో చెప్పండి ఈసారి ట్రై చేస్తా.
మటన్ బిర్యానీ నా అండి ఫస్ట్ మటన్ని ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి.
ఆ అండి
తర్వాత దాన్ని బాగా మ్యరినేట్ చేసుకోవాలండి.
ఆ అండి
మ్యారినేట్ ఎలా చేసుకోవాలంటే కొంచెం మటన్ మసాలా దాంట్లో గరం మసాలా కొంచెం ఆయిలు, కొంచెం గర్ ఇదేమి అల్లం వెల్లుల్లి పేస్ట్
ఆ
అవంతా వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఆ బాస్మతి బియ్యం ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ లో నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఫస్టు మటన్ని ఒక సెవెంటీ పర్సెంట్ కానీ ఎయిటీ పర్సెంట్ కాని బాయిల్ చేసుకోవాలండి.
అవునండి
బాయిల్ చేసుకున్న తర్వాత మళ్ళా రైస్ లో కి కలపాలండి.
ఆ అండి
రైస్ లో కి కలిపిన తర్వాత మనకి ఇంగ కావాల్సిన ఎంత ఇప్పుడు మన మ్యారినేట్ లో కొంచం వేసి కుంటాము ఆల్రెడీ ఉప్పు కారము కాకపోతే కొంచెం బిర్యానీ లేకి రైస్ పైన కొంచెం టేస్ట్ రావ్వాలని చెప్పి
అ అండి
అంటే కొంచెం సౌండ్ తగ్గిస్తారా అండి ఏంటో
ఏం లేదండి సౌండ్
మ్ మ్ కొంచెం మటన్ ఇదేమి ఏం చెప్తా ఉన్నా అండి నేను.
ఉప్పు, కారం అండి
ఆ ఉప్పు, కారం వేసుకొని ఉప్పు, కారం వేసు కున్న తర్వాత మళ్ళీ ఇంకా ఒక లాస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ ఉన్నప్పుడు మనం ఆనియన్స్ అనేవి రోస్ట్ చేసుకుంటాం కదండి
అవునండి
ఆ రోస్ట్ చేసుకున్న ఆనియన్స్ ని పైన ఇట్లా అంతా కొంచెం డెకరేషన్ లాగ డెక రేట్ చేయాలండి అంటే మంచిగా అనిపిస్తాది తినడానికి.
అవునండి
అవునండి అదేముందండీ ఈజీ అండి మటన్ బిర్యానీ చేయడం.
కష్టం అంటారు కదండి చాలా మంది
ఆ ఏముందండి బిర్యానీ అంటేనే ఈజీ అండి చేయడం
ఓకే అండి
అదిగాక పెరిగ వేసుకోవడం వల్ల ఏదో డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ కదండి మంచిగా ఉంటుంది బిర్యానీ
అవునండి
మ్ ఇంకేంటండి మీక మీకు చికెన్ బిర్యానీ చేయడం వచ్చా అండి.
ఆ వచ్చండి
ఎలా చేస్తారో చెప్తారా అండి మరైతే
మాకి ధమ్ ధమ్ బిర్యానీ చేయడం వచ్చండీ.
అదే చెప్పండి అండి
ఆ చెప్తానండి.
మ్ చెప్పండి
చికెన్ తీసుకొని బిర్యానీ పీసెస్ బాగా పెద్ద పెద్దగా కొట్టించుకొని వస్తామండి
ఓకే
చికెన్ షాప్లో
ఓకే
వచ్చిన తర్వాత వాటిని కడుక్కొని
హ్మ్
ఫస్ట్ దాంట్లోకి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూను దధనియాల పొడి ఒక స్పూను అల్ల వెల్లుల్లి పేస్టు ఒక స్పూను ఆ చికెన్ మసాలా గరం మసాలా
ఓకే
ఒక ఎగ్ అన్నీ వేసి మ్యారినేట్ చేస్తామండి. అంత బాగా పేస్ట్ లాగా చేసి చికెన్ ముక్కలు పట్టేలాగా కలిపి ఫ్రిడ్జ్ లో పెడతామండి ఒక టూ అవర్స్ మ్యాగినేట్ చేస్తాం.
ఓకే
ఇంకా ఫస్ట్ రైస్ని ఒక ఫార్టీ పర్సెంట్ ఉడికించుకుంటామండి వాటర్లో
ఓకే
ఆ తర్వాత అదే వా ఇంకా ఇది ఫార్టీ పర్సెంట్ అయ్యింది అనిపించినప్పుడు మనకి
మ్
వాటిని తీసుకెళ్ళి ఫస్ట్ ఒక లేయర్ కింద పీసేస్ వేస్తామండి.
ఓకే
ఆ లేయర్ పైన ఇవి రైస్ వేస్తామండి ఇంకొక లేయరు.
ఓకే
లేయర్ పైన బ్రౌన్ ఆనియన్స్ అన్నీ వేసేసుకుంటామండి. తర్వాత మళ్ళీ పీస్లేసి మళ్ళా రైస్ వేస్తామండి. ఇంకో లేయరు.
ఓకే
లాస్టికి పైన బాగా నెయ్యి పోసి
మ్
బ్రౌన్ఆనియన్స్ వేసి దమ్ పెడతామండి. రైస్ పెడం ఇంకా అలాగే పెడతామండి ఇంక మనకి ఎప్పుడు తే రైస్ ఎయిటీ పర్సెంట్ అయింది అనిపించిందో ఇంకా ఇప్పుడు కింద పైన దమ్ పెట్టేస్తామండి.
అంతేలేండండి.
ఆ అంతే అండి బిర్యానీ. చికెన్ బిర్యానీ బాగా వచ్చిద్ది.
అవునా అండి బేసిక్గా చికెన్ బిర్యానీ అంటే చాలా మంది పిల్లలు కూడా ఇష్టపడతా ఉంటారు కదా. కదండి.
అవునండి
నాకు బాగా ఇష్టమండి చికెన్ బిర్యానీ అంటే
అవునా అండి మాకి మటన్ ఇష్టమండి ఎక్కువ.
అవునానండి.
అవునండి.
ఇంకా అండి మీకు ఏమైనా టెంపుల్స్ తెలుసా అండి?
శ్రీశైలం టెంపుల్ తెలుసు అండి.
అవునా అండి మీరు ఎప్పుడైనా వెళ్ళారా శ్రీశైలంకి?
అబ్బో బోల్డ్ సార్లు చాలా సార్లే వెళ్ళామండి.
అవునా అండి బాగుంటుందా అండి అది.
అవునండి చాలా బాగుంటుంది. మనకి జ్యోతి ర్లింగాలు ఉన్నాయి కదండి.
ఉ అవునవునండి
ఆ లింగాల్లో అదొక లింగం అండి.
అవునా అండి.
అవునండి.
అది అడవులంట కదా అండి శ్రీశైలం.
ఆ నల్ల మల్ల అడివి చుట్టూ ఉంటుందండి.
ఉ అదే అండి. ఆ చాలా పెద్ద ఘాట్ అంట కదా తిరుపతి కంటే ఘాట్ అంటా కదండి నల్ల మల్ల.
తిరుపతి దాంట్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటె ఉంటుందండి.
ఉమ్ అదే అండి.
అంత పెద్దదండి శ్రీశైలం.
మ్మ్
అకా డ్యామ్ తెలుసా అండి అక్కడే శ్రీశైలంలో మీకు చూసార ఎప్పుడన్నా.
తెలుసు అండి ఒకసారి నేను బోట్ లో వెళ్ళిన అండి ఆ శ్రీశైలం డ్యాంలో.
ఆ బోటింగ్ కి వెళ్ళారా.
ఉ నేను ఎప్పుడూ. ఒక థర్డ్ ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు వెళ్ళినా అండి నాకంత పెద్దగా గుర్తులేదు.
అవునా అండి.
అవునండి వాళ్ళు బోట్ లో తీసుకెళ్తారు కదండి.
అవునండి.
ఉమ్ అక్కడ ఏమి బస్ లో ఇన్కేస్ మనం బస్ లో వెళ్తే. లైట్స్ అన్ని ఆఫ్ చేస్తారు కదండి కనీసం మొబైల్ లైట్ కూడా ఆన్ చేయనీరు.
ఎక్కడండి.
ఆ ఘాట్లో వెళ్తా ఉన్నప్పుడు.
ఆహ అలాంటిది ఏం లేదండి ఇప్పుడు.
లేదండి మేము వెళ్ళం కదా అక్కడ నుంచి. అసలు తెలుసా మో బస్ లో లైట్స్ ఆఫ్ చేస్తారు తర్వాత. ఇట్లా చీకటి పడ్న తర్వాత. ఆ మన్ బస్ లో మన మొబైల్ ని కూడా వాడనిరండి ఎందుకు అంటే కొంచెం లైట్ టింగ్ ఉంటే. ఏమైనా అది వస్తాయంటా అండి చిరుతపులీలు అట్లాంటివి.
యాక్చువల్గాండి.
ఉ చెప్పండండి.
టైం అయిపోయినాక అలో చేయరండి బస్సుల్ని వాటిని వీటిని.
అవునాఅండి.
అవునండి. మార్నింగ్ ఫైవ్ థర్టీ తర్వాత అలో చేస్తారండి నైట్ సెవెన్ థర్టీకి అంతా క్లోజ్ చేస్తారండి.
లేదండి లెవెన్ కి అలా కూడా అలో చేస్త్
ఆ ముందు ఉండేదండి రీసెంట్ టైమ్స్ లో. పులిలు ఒక రెండు చనిపోయాయి అలా అలో చేయడం వల్ల అప్పటి నుంచి మరి టైమింగ్స్ మార్చారండి.
అవునండి రీసెంట్ టైమ్స్ మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీస్ వెళ్ళాలండి. ఒక వన్ అండ్ హాఫ్. మంత్ బ్యాక్ అప్పుడు వాళ్ళకు కూడా ఇదే చెప్పినారంట అండి.
ఏవని.
ఇట్లా అంతా లైట్స్ ఆఫ్ చేసేస్తారంట బస్సు లో ఎవరు వాడకండి అని చెప్నారంట. ఆ ఆ బస్సు ఆయన టెన్ స్పీడ్ లో వెళ్తున్నాడంట అండి.
ఓహో
చిన్నగా వెళ్తారంటా అండి ఘాట్లో. నైట్ ఏం అంత అనిపలేదంటా అండి మార్నింగు. రిటర్న్ వచ్చేటప్పుడు చూస్తే ఓ ఎంత పెద్ద ఘాట్ అనేలాగ ఉందంట అండి అక్కడ. పెద్ద ఘాట్ అట్టండి.
అవునండి నైట్ టైమ్స్ వెళ్ళేటప్పుడు చాలా. జాగ్రత్తగా వెళ్ళాలండి అంటే డే టైమ్స్ కూడా రావాలి. కానీ నైట్ టైమ్స్ బస్ లైటింగ్ కదండి ఎక్కువ దూరం ఉండాలి కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా వెళ్తారు అదే డేట్ డే టైమే అనుకుంటే ఏమి ఇబ్బంది లేదండి సన్ లైట్ ఉంటుంది కాబట్టి. కొంచెం స్పీడ్ గానే వెళ్తారండి
ఉమ్ అదే అండి
అవునండి.
చాలా కష్టమండి నల్లమల్ల ఫారెస్ట్ అంటే అదేనా అండి.
అదే అండి నల్లమల్ల ఫారెస్ట్
నేను వేరే ఏదో అనుకున్నా అండి. నేను నల్ నల్లమల్ల ఫారెస్ట్ అంటే వేరే దగ్గర ఎక్కడో ఉంటుంది. అది పెద్దది కదండి నల్లమల్ల ఫారెస్ట్ చాలా.
అవునండి.
ఆహా ఆ అది అంటే సరే అండి అయితే
చెప్పండి చెప్పండి ఏదో అడుగుతున్నారు.
ఏమి లేదండి అంతే అండి అది ఒక పే. ఉంటది కదండీ అనియో చెప్తున్నా అండి.
అవునా.
మ్మ్ సరే అండి
అ